హలో నమష్కారం
సర్ నమస్కరం గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నార్ సర్
శానా బాగున్నాన్ సర్ మీరెలా ఉన్నారు
మేమ్ అద్భుతంగున్నం సర్ ఇంక సర్ మీ ఆరోగ్యం ఎలా ఉన్నాద్సర్
ఆ చాలా బావుందండి
చలా బాగున్నదా సర్
ఔనాండి
ఇరోజ్ ఎలా ఇరోజెలా గడిపినర్ అక్క ఇరోజ్ సాయంకాలం
ఇరోజు సాయంకాలం అయితే
ఆహా అంటే వాతావరణం ఎలా ఉన్నది మీస్ అయ్యాడు అని అడగడం మనం జరుగుతుంది సార్
ఇలా వాతావరణం బాగా హాట్గా హార్డ్గనే ఉండే అండి ఇలా నీరగ్గ అంటర్ గదా సెవెంత్కి అట్లా ఏం అయి టె ఆచారాలేం గనవల్లె సాయంత్రం వరకు సాయంత్రం వరక్గుడా ఎండ ఎండనే ఉండే వేడి వేడిగనే ఉండే ఇప్పుడు కొంచెం గాలి నడుస్తుంది మబ్బులగ అనిపిస్తుంది
కనీ ఇరోజు వర్ష మా సైడుకుడ ఒక మలా ఉన్నక్ సార్ ఏంటిదంటే యాక్చల్లీ ఇరోజు వర్షం పడాలె సర్ అంటే అంటర్గదాసార్ వ మెరుపు కంపల్సరీ వర్షం పడ్
అదదే రెండు చుక్కడైనా పడతది అంటర్గద పెద్దవాళ్ళం
పెద్దవాళ్ళంటరు పూర్వంనుంచెల్లి అది అస్తున్నది అదొక్ ఆనవాతీలాగ
ఔను
కని వర్షం అనేద్మనక్ ఎక్కడ గుడ కనిపించలేదు సార్ ఎందుకో
మీ అటు సైడ్ గుడ రాలేదా సర్
ఉమ్మ్ మాఇంటి సైడు గుడ రాలేదండి మా ప్రాంతంలో గుడ లేదు మరి వర్షం సూచన
ఔనాండి
వర్ష సూచన లేదు సార్ మరీ మేబీ మేబి రేపుగిన పడే ఉద్దేశం ఏమన్నా ఉన్నదా సార్ మరి ఏమో ఇగ వాతావరణ సూచర వారు మరి
ఈ ఈ ఈయాటి దినపత్రిక చూసారా
ఏ రోజు దినపత్రిక చూడలేదు. సార్ ఇగ ఈ రోజుది
ఈ రోజుది నేను మార్నింగు దిన ప్రత్రిక చూసానైతే అందులో ఎమ్మిచారంటే రూతుపవనాలు చురు గా ఆ ఇటు వ స్తున్నాయి రానున్న పన్నెండో తారీఖు వరకు మన మే మున్న న్న సైడు ఆ వర్షాలు ఓచ్చే సూచనలు ఉన్నాయంట
నైరుతి ఋతు పవరాళు కేర్నైయిత తక్కినై అదేనా సార్
ఆ అదే పన్నెండు ఇయల ఏడు తారీగదా ఇంకా వారం ఇంకా వారం లోపల అది గట్టిగాయి నా వర్షాలు పడుతాయంట
అవునా సార్
హ్
ఓకే ఒకే అండి సార్
మ్మ్ కానీ ఇవ్వాళ మాత్రం కొంచెమైనా సరే ఆ ప్పుడు రావచ్చు ఇంకా టైం ఉంది. గదా అండి ఓస్తదమో మేబి నైట్ వరకు
హ వస్తాయి సార్ తప్పనిసరిగావ స్తయి సార్ అంటే ఏంటిదంటే వర్ష సూచన అనేది రావాలి వ వర్షం అనేది పడాలి కనీ పు అప్పుడే గద సార్ రైతులకనేది కొంచెం ఏమన్నా ఉంటది అది
మరి ఇవ్వాళ అవి తిన్నారా అండి చే చేపలా అది ఇస్తారు. గదా అండి మందు ఇవాళ
అహా చేప మందు మా దగ్గర ఇక్కడ ఇవ్వరు సార్ ఇది చాప మందు మేము చేపలతే మేము చేపలే తెచ్చుకున్నాం డైరెక్ట్ చేప మందేంటిదంటే మా దగ్గర ఇవ్వలేదు. సార్ ఇక్కడ చాపల మందు
ఒకే దాన్ని నమ్ముతారా అండి మీరు
హా నమ్ముతాను. సార్ ఏంటిదంటే అది ఇగా ఫస్ట్ నుంచేల్లి ఆస్తున్నాయి. గాదా సార్ మన సైడు లేదు. కానీ ఆంధ్ర సైడ్ చాప మందులు చాలా ఫేమస్ సార్ ఇది
అదే అదే చాలా మంది అందులో ఏదో మందు వేట్టి ము ముసి ఏసేస్తారు అయితే వాళ్ళ నమ్మకం ఏందంటే సంవత్సరం మొత్తం ఏం వ్యాధులు అవి రాకుండా వ్యాధులు అంటన్న
అంటే ఇవి ఇప్పుడు ఎలా అంటే సార్ ఇవి వర్షాకాలంలో కొన్ని విష జ్వరాలు వస్తాయి. గద సార్ అవి
హ్
వర్షాకాలంలో విష జ్వారాలు వస్తాయి. గద అవి ఏంటిదంటే రానియకుండా కొంచెం ఏంటిదంటే ముందు జాగ్రత్తకు ఫస్ట్ నుంచేళ్ళి పెద్దవారు ఆనేసి ఏంటిదంటే ఒకటి ఒక శాస్త్రీయం కా కుండా ఏంటిదంటే మన పురాణాలే కొన్ని అవి ఉంటాయి. కదా సార్ మరి ఫస్ట్ నుంచేళ్ళి పురానా ఇట్లా చా పలు చేపల మందేస్తే ఏంటిదంటే కంటికి మంచిది విష జ్వరాలె అటువంటివి రావు అని ఉంటరు కదా సార్ అందుకని వేస్తారు సార్ చేప మందు కూడా ప్రత్యేకంగా వర్షాకాలంలో మాత్రమే ఇస్తర్ సార్
ఆ వర్షాకాలంలోనే అని కాదు వర్షాకాలము స్టార్ట్ అయ్యే ఈ రోజే మీరొకరోజే స్పెషల్ స ఆ మీరగు రోజే సార్ సెవెంతర్ ఎయిత్ అని ఏదో ఒక రోజు ఉంటది ఆ రోజు మాత్రమే ఆ చేప మందే స్తరూ ప్రతిసారి ఏముంటద
అవునా సార్ అంటే ప్ర ప్రతి ప్రతి సంవత్సరమే ఏస్తరు కా సార్ ఇల
ప్రతి సంవత్సరము ఇదే రోజు వేస్తరు
మెరుగు రోజు మాత్రమే వేస్తారు
ఆ మెరుగు రోజు మాత్రమే వేస్తారు దాని గురించే మరి అంత జనం ఉంటరు అదే
ఆహా అవునాసార్
చ అవునండి
ఆ ఓకే ఇం ఇం ఇక్కడ మరి ఎటువంటిది కార్యక్రమం లెక్కనే చేపల దగ్గర మాత్రం చానా మంది ఉన్నరు సార్ చానా మంది అంటే చాలా మంది ఉన్నరు చేపల దగ్గర
ఎలా ఎట్ల కేజీ ఉందండి చాప్
ఈ రోజు ఈ ఈ రోజు మూడు వందలు ఉన్నది సార్
త్రీ హండ్రెడ్ పర్ కేజియా
ఆ త్రీ హండ్రెడ్ పర్ కేజీ సార్ ఈ రోజు రేటు అనేది కొంచెం పెరిగాయి ఎందుకంటే పండగ పండగ వాతావరణం కదా సార్ అందుకని రేటు అనేది కొంచెం పెంచడం అని జరిగింది
ఎంత ఉందండి నార్మల్గా అయితే
టూ టూ ఎయిటీ ఉంటది సార్ టూ ఎయిటీ నుంచి వెళ్ళి టూ సిక్స్టీ ఉంటది సార్ నార్మల్గా అయితే అంటే అట్టప్పుడు రెండు వందల యాభై రూపా రెండు వందల అరవై రూపాయల కేజీ అంటారు కానీ ఏంటిదంటే ఇంగ తెలిసిన వారు పరిచయం వారు ఉంటె ఒక ఇరవై రూపాయలు తక్కువ చేసి ఇస్తారు సార్ పదిరూప పది ఇరవై రూపాయలు కానీ ఈ రోజు మాత్రము మన టెంట్లెసి మరి అమ్ముతున్నరు సార్ ఈ రోజు
అవునవును మరి ఇవాళ సెంటిమెంటట్ల్ కూడా ఇళ తినాలి అన్ని అందరు తిం టరు మల్ల అది కాక ఈ రోజు సండే కూడాఓ చింది కదా మాములుగా సండే అంటే మటన్ చికెన్ ఇది చేస్తరు ఇగ అది ఒక రోజు స్కిప్ చేసుకొని కూడా చాలా మందిది తీసుకొని ఉంటరు
అ అదే అదే సార్ కానీ కానీ గిరాకీ మాత్రం చానా ఉన్నది సార్ ఈ రోజు
ఆ చేపలలో మరి ఈ చేప తినాలి ఆ చప తినాలని ఏమన్న ఉందా అండి ఈ రోజు మరి
ఈ రోజు లేవు సార్ అంటే కనీ మన ప్ర కానీ మన మన ప్ర మన ప్రాంతంలో మాత్రము రవు రవుచప అంటారు సార్ రవుచప అది చ అది అదే చానా మంది వ్యక్తులు తింటారు ఆ ఆ రవు చప్ టారు సార్ మన దగ్గర అవే చాలా వ్యక్తులు తింటారు ఎందుకంటే అవ్వే మన అది మన దగ్గర అధికంగా దొరికేది కూడా అదే అది చానకేస్ టది సార్ ఒక్కొక్కటి పది పది కేజీలు కూడా ఉంటది ఆ ఎనిమిది ఎనిమిది కేజీలు ఇగ ఫస్ట్ తొ ఒక కేజీ నుంచి కెళ్ళి ఉంటాది సార్ ఒక టెన్ కేజీ దాకా కూడా చేప అనేది దొరుకు తది పెద్ద చేపాలు చిన్న చాప చిన్న చిన్న మూల్లు లు ఉంటాయి సార్
చిన్న చిన్నవి అంటే చాలానే ఉంటాయి అన్నట్టు కానీ టేస్ట్ ఉంటది సప్ప సప్ప ఉండదు కదా సప్ప సప్పగా ఉండదు టేస్ట్ ఉంటది
ఆహ్ టేస్ట్ ఉంటది
ఇప్పుడు ఈ సార్ మ అవి అయితే అందులో ఒక ఏం ఉండదు మాంసమే ఉంటది అది త చిన్నట్టే అనిపియదు
తిన్నట్టంట సార్ నేను గత నాలుగు నెలల కిందట నేను ఒక చేప తినడం అనే జరిగింది సార్ దానికి ఏంటిది అంటే చేప మొత్తం సమర్ సమర సార్ అంటే మనం గంజిలో వండుతాము గదా సార్ మొత మొత్తం నూనె వేస్తే నూనె మొత్తము తేలిపై పైడికే వచ్చినది అంటే అది ఏం చాప్ తప్ప అంటే అది స్టఫ్కు వాడే చాపనట సార్ అంటే కొందరు మందుమిత్రులు ఉంటారు సార్ మ మద్యం తాగే మి త్రుడు
ఉమ్
అది వారి గురించి ప్రత్యేకంగా చాప అనేది ఏంటిదంటే దాన్ని మనం కడ్ ఏంటితది స్టఫ్ఫు కొరకని వాడతారట మాకు అది తెలువ ఇంకా మేమేం చేసామంటే అది కొంచెం దాన్ని మేము కూర పద్దతిలో కూర చేయడం అని జరిగింది. కూర చేస్తే అదేమైందంటే మొత్తం అంటే మేము తక్కువ నూనె వేసినా కూడా సమర అనేది ఎక్కువ అయింది సార్ అంటే గంజి పైన తేలి వస్తాయి గద సార్ సమరు సమర్ అనేది
ఉమ్
అది సమర్ అనేది మొత్తం తేలి తేలిగ వచ్చినా సార్ నూనె మాత్రం చాలా అధికంగా ఉన్న సార్ నూనె మాత్రం
అందులో
అందులో అంటే ఫ్యా ఉంటారు కొవ్వు అంటారు కదా సార్ కొవ్వు
ఉమ్
అది మాత్రం చాలా అధికం ఉంటది ఆ రోజు నాకు తెలిసింది సార్ చేపలో కూడా కొవ్వు ఉంటది అని చెలిసి
ఆ మీరు అది తింటరా అండి శా లో ఆ శనగ శగ
ఆ అవి గు అవి గుడ్లు పేగులు అంటారు గదా సార్ అవి ఆ అవి తినను సార్ అవి మీరు తింటారా సార్ అవి
అంటే మీ ఇంట్లో కూడా తినర ఎవరు
మేం మేము మేము తినను సార్ అవి ఎక్కడైతే మేము చేప కొట్టిస్తామో అది వాని దగ్గరనే పాడేసోస్తాం సార్ మేము
ఓకే ఓకే మేన్ కూడా తినమండి అది తినము గాని అందులో కూడా చాలా ఇవి ఉంటాయంట అండి
విటమిన్స్ ఉంటాయి సార్ విటమిన్స్ ప్రోటీన్స్ అలా అందులో కూడా అ చాలా మంది చెప్తారు సార్ అందులో కూడా చాలా మటుకు ప్రోటీన్స్ ఉంటాయ్ వి విటమిన్స్ ఉంటాయి అవి కూడా అవి కూడా తినే వ్యక్తులు చాలా మంది ఉన్నారు సార్ ఇప్పటికి గూడా
ఉమ్
అన్ చాన మంది తింటారు అవి కూడా సార్ మీరెపు మీరు మీరేప్పుడు ట్రై చేయలేరా సార్?
ఎప్పుడు చేయలేదండి అది అసలు చూస్తే తినబుద్ధి గాదు అది.
అవునా సార్ కానీ కంటి చూపు కనపడడానికి చాప. చాపలు చాన పవర్ఫుల్ సార్ అంటే పెద్దలు అంటారు గదా సార్ చేపలు తింటే కంటి చూపు చానా కనబడుతుంది అని చెప్పి.
చేపలను ఎలా తింటారూ అంటే ఫ్రైయా లేదా
మేము పులిసే పెట్టుకుంటాం సార్.
పులుసు అయితే ఫస్ట్ ఫ్రై చేసి పులుసులో వేస్తారా లేదా అసలు ఫ్రై యే చేయరా డైరెక్ట్ గా
డైరెక్టే సార్ ఫ్రై చేసి పులుసులో పెట్టం. డైరెక్టే
ఆ డైరెక్ట్ యేస్తే మరి అంటే కొంచం ఎక్కువ వొండుతే అది ఆ ఇదిగదా ఎక్కువ బాయిల్డ్ ఎక్కువ బాయిల్డ్ అయి పీసులు డిస్టర్బ్ కావా?
అంటే అంత డిస్టర్బ్ అయ్యేటట్టు చేయం సార్ మేము.
ఓకే లాస్ట్ కేస్తరే స్మ
హా అంటే ఫస్ట్ ఆ ఫస్ట్ పులుసు అనే చేస్తాం అంటే నాకు అంత అవగాహన లేదు. మా అమ్మగారు ఫస్ట్ పులుసు అనే చేస్తారు. కాబట్టి దాని తర్వాత మరి కొంచం ఒక మోతాదు అయినాక చేపలను ఉడకబెడతారు కావచ్చు సార్.
ఈ మన అది చింతపండు యూజ్ చేస్తారేమో
అది కంపల్సరీ సార్ అది చింతపండు అనేది తప్పనిసరి యూజ చేస్తాము. చింతపండు రసం అనేది కానీ చేపల ముక్కల కంటే కూడా చేపల పులుసే బాగుంటాది సార్.
రెస్టారెంట్ స్టైల్ లో చెయ్యరా ఇంట్లో.
ఆ హా రెస్టారెంట్ట్ స్టైల్ ఫ్రై ఆ సార్ ఎప్పుడో ఒకసారే సార్ చాలా తక్కువ.
ఫ్రై అని కాదు మామూలుగా దగ్గరకేసి కూడా ఇప్పుడు చికెన్ లో ఎట్లా మన మసాలాలు అవి ఇవి ఉంటాయి అట్లా అలా చేసి కూడా ఈ మన చేపను రోస్ట్ చేసి అందులో ఎసేస్తారు.
హా అది చేయం సార్. అంటే మిరపకాయలు కోసి చేస్తారు కరివేపాకనీ చేస్తారు సార్ అలా చేయం సార్.
సరే సార్ మీరు
మ్ అలా అలా చెయ్యం సార్. సరే సార్ మీతో మాట్లాడి చాలా బాగా అనిపించినది సార్. చాలా మంచి వివరణ ఇచ్చారు మీరు.
ఓకే సార్ థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సార్